ఆ ఏ చేస్తున్నావు?
ఏం లేదు ఖాళీ. ఏం చేస్తాన్నావు?
ఖాళీ నేను కూడా తిన్నావా?
తినలే ఇంకా తిన్నావా నువ్వు?
తినలే మధ్యాహ్నం తిన్నా.
ఏం కూర
మాది సాంబార్. మీది
మాది పప్పు
పొద్దున ఏం టిఫిన్?
పొద్దున ఊతప్ప పెట్టినారు. ఊతప్ప
అవునా
కాకపొతే సరిపోలే
సరిపోదే ఇప్పుడు హాస్పిటల్ ఎవరే సరిపోదు
మూడే వేసినారు.
ఇంకా మాకు రెండే వేస్తారు మీకన్నా మూడేసినారు
మీవి పెద్దవి. నావి చిన్నవి.
అవే మరి చిన్నవి ఊతప్పనే మరి
అదే ఊతప్ప
మా గూడ ఊతప్పనే
ఇంతసేపు కరెంట్ పోయింది వైఫై లేదు.
మ్ హు
మళ్ళీ ఇప్పుడు పోతే ఎట్లా?
ఏంటిది?
కరెంట్ గాలి మోస్తాంది పోతాది. రాత్రంతా వర్షం పడేటట్టు ఉన్నది.
మ్ మీ ఫ్రెండ్స్ దాంట్లో లేదా వైఫై
వారిది అయిపోయింది రీఛార్జ్
మ్మ్ఉమ్మ్
అయితే ఇయ్యాల ఏమైందంటే
ఉమ్మ్
ఎక్స్ట్రానల్ జరుగుతుంది
ఉమ్
మా ఫ్రెండ్ గాడు ఫోన్ తీసుకుపోయి
హలో
ఆ ఆ
మా ఫ్రెండ్ గారు ఫోన్ తీసుకుపోయిండు రాసుకున్నాడు ఇంకో ఫ్రెండ్ గానికి ఇచ్చిండు
ఫోన్ తీసుకోపోవచ్చా
సీక్రెట్‌గా తీసుకొని రాసుకున్నారు ఇంకో ఫ్రెండ్ గానికి ఇస్తే వాడు వాళ్ళ ఇంకో వేరే ఫ్రెండ్‌కి ఇచ్చిండు అమ్మాయికి
ఉమ్మ్ ఉమ్మ్
ఆమె రాసుకున్నది ఆడ కీబోర్డ్ కీబోర్డ్ కింద పె లోపడికని పోయింది కరెక్షన్
ఉమ్మ్
అప్పుడు వీనికి ఫోన్ వచ్చిం
ఓ సైలెంట్లో పెట్టలే
సైలెంట్లో పెట్టలే వీడు వీడు పెట్టలే వాడు చూసుకోలే ఆమె చూసుకోలే ఎవళు చూసుకోలే
ఉమ్
కతం ఫోన్ల మీద ఫోన్లు రెండు సార్లు ఫోన్లు వచ్చినాయి మెడం వచ్చింది అప్పడక డస్క్ దగ్గర ఎవలేరు
ఉమ్మ్
ఆమె కరెక్షన్ చేపిచుకున్నికి పోయింది అప్లిడిస్క్ ఖాళీ ఉని
ఉమ్
ఉమ్ ఆమెది ఫోన్ తీసుకున్నాది మేడం ఎవన్ది ఫోన్ ఎవరిది ఫోన్ అంటే ఎవ్వరేం చెప్పలే ఉమ్ ఆమె కూడా ఆమెది కాదని చెప్పింది
ఉమ్మ్
ఇంకా మేడం దగ్గర్నే ఉంచుకున్నది ఫోను ఉంచుకొని మళ్ళీ ఎక్స్ట్రానల్ అయిపోయినంక మల్ల మెల్లగా చెప్పినంక అప్పుడు ఇచ్చింది
ఇచ్చిందా
ఇట్లా మాట్లాడినాం మెల్లగా మాట్లాడి తీసుకున్నాం ఆ టప
ఆహా టే సో
ఆహా
ఉమ్మ్ అవసరమా ఆయనకి అవన్నీ సాహసాలు
ఏదో చెయ్యక చెయ్యక చేసిండు
అందుకే సైలెంట్లో పెట్టనప్పుడే అర్థమైంది కొత్త అని
ఏ వాడేమి కొత్త కాదు పెట్టడం మర్చిపోయింది అంతే
అదే మరి ఎవ్వలేరు ఫస్ట్ సైలెంట్ లో పెట్టాలిగా
సైలెంట్లోపెట్టుడు మర్చిపోయ అంతే కొత్త ఏం కాదు వాడు చెప్పిన అప్పటికి నువు ఇన్ని రోజులు మంచికి కాపాడుకునే ఒక ఫోన్ తోటి మొత్తం పోతదని చెప్పిన దొరికిపోయింది
ఉ
చెప్పినట్టే దొరికిండు
ఇంకేమని లేగామె
ఆమె పోయింది ఇక ఆమెనే ఏమంటాడు
అవును ఇంకా కా ఉందా మీ ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్ ఒకామె
ఆమెనా ఆమె ఎటు పోతది ఉంటది ఉంటది ట్విస్ట్ ఏందంటే విళి స మళ్ళా ఫ్రెండ్స్ లెక్కయింది
ఎవరు డేసమున్న డేసాయి ను ఉన్న ఇమనా
సీఆరును మా ఫ్రెండ్ గాడు చెప్పినాగా
ఆహా ఇంకొక ఫస్ట్ లా
ఉ మెన్నటి దాక అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయింది
ఉ
ఇగ విన్ని ఎట్ట కొట్టాలో నాకు అర్థం కాట్లె
ఒకసారి అయినా జరపాల అన్నట్టు
సరిపోలేదు
ఉ
గవీన్ గవీన్ పాపానికి వీడే పోతాడని అందరూ వదిలి పెట్టిండు
ఉ
చాలా చానా కపుల్స్ వస్తారు అనమాట లాస్ట్ లో
ఉహు మీ ఇంకో ఫ్రెండ్ ఉంటది ఉంటుంది గా వాళ్ళకు నీతోనే ఉంటారుగా
ప్రిన్సా
ఉ
మాది ఫ్రెండ్స్ ఒక పెద్ద గ్రూపే ఉంటది హ సిక్స్ మెంబర్స్ ఉంటారు నేను దాంట్లో ప్రణీ మా ఫ్రెండ్ గాడు ఉండడు
ఉ చెప్పు ఇంక
చెప్పాలి ఇందాక నే ఇంటికి ఫోన్ చేసిన
ఉ
ఫోన్ చేస్తే ఇట్లా ఏమై ఫోన్ చేయలే రీఛార్జ్ అయిపోయిందా అని అన్నారు
ఉ
అయిపోయిందని చెప్పిన
హ ఏపిత్రట్న
ఏమో మరి ఇక వాళ్లకే తెలవాలే మళ్ళ ఒకసారి ఫోన్ చేయ్యాలి వాళ్ళకి
అ
వాళ్లేమంటారు
వర్షం వచ్చేలా ఉందా ఆడ
ఉమ్ గాలి వస్తాంది
ఇక్కడ ఇంక ఎండనే కొడతాంది.
మీరు ఫుల్ గాలి స్టార్ట్ అయింది
అయితే మా ఫ్రెండ్ వండర్లాకి రమ్మన్నది, నేను రాలేదు ఇంకొక ఫ్రెండ్ ఉంటది కద మా తొని మా ముగ్గురిట్ల కింకొక్కామె
ఆ
ఆమె గుడ రాననేసరికి ఫీల్ అయింది.
ఈమెన
ఉమ్ ఆమెమో ఇంకొక ఆమున్నది జూడు ఆమె వాళ్ళ డాడీ ఏడికి పోవద్దన్న పోదు. ఏం ఏం మాట్లాడడి వాళ్ళ డాడీ వద్దంటె ఊకుంటది, పోమంటే పోతది అన్నట్టు.
ఇగ ఆమెం చేస్తది ఇగ
వత్తా అని చెప్పింది ఫస్టు
ఉమ్ ఇగ వాళ్ళ డాడి చేసింమంటాండు ఆమెమ్ చేస్తది
వచ్చిన కాన్నుంచి హాస్టల్ నుంచి వచ్చిన కాన్నుంచి మన్నొక రోజు ఫోన్ చేసిన గంటసేపు మాట్లాడిన
ఉహు
ఉమ్ అదే పోతా అన్నది వత్తాన్నవా నువ్వు అని అడిగింది, ఏమో నేను వత్తనో రానో డౌటే అని నేను చెప్పిన.
ఉమ్ మరి అప్పుడు అడగలేద వాళ్ళ డాడీని?
ఆ మా డాడీ రమ్మంటడు వ పొమ్మంటాడు వచ్చుగా అని అన్నది పోతానే అన్నది. అ పోయినట్టే మాట్లాడింది నాతోని, నేనొక్కదానే కావచ్చు నేను అప్పటినుంచే రానని చెప్తానా.
బం హైదరాబాద్ అంటెనే అది వండర్లా అంటే
ఉమ్ మా మమ్మీ పోతవానే డబ్బులుగా లెవ్వుగా ఇప్పుడు అన్నది
శక్షి
అదే అనుకుంటాన్నా నేను గుడ అని నేనన్న
మళ్ళీ తక్కువ ఐతదే
ఉమ్
నేనట్ల చానా సార్లు ఏసిన కార్ అని కార్ లో పోదాం అని, అది ఇదని
మా ఒక ఫ్రెండ్ వాళ్ళ బావనో ఎవరో పోతాల్లట రా అంటే వామ్మో నాకు ఇంకా భయమయిందే నేను రానిగ మీరే పోండి అని జెప్పిన.
ఉమ్ సరిపోయింది మీది మీరంటేనే పంపీయరు
అంటే వాళ్ళ డాడీ ఫ్ ఆ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి కారె తొలుతడు గని ఆయన బిజీ అట కొంచెం, అందుకే ఆయి ఈనే గుడ కారే తోలుతడు. రెనువల్ బావ అందుకే
ఉహు ఆయనను బంబిస్తవా
అందుకే ఆయనను తోలడానికి రమ్మని జెప్తే వత్తానన్నాడట గని నాకేమో అంతా కంఫర్ట్ గా అనిపియ్యదూ
మీది మీరు ఉండుడు వేరు, ఇంకొక్క పర్సన్ ఉన్నా అయిపోతది ఇగ
ఉమ్ అదే అనుకొని ఇగ రాను పోండి అని అన్నా. అదే ఆమె వాళ్ళ తమ్ముడు పోతాందట.
ఇప్పడే తిన్నా
అంటే మా ఫ్రెండ్ అని చెప్పిన ఒక మీ డ్రైవర్
ఆ
ఆమె వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఈ ఫ్రెండ్ను వాళ్ళ తమ్ముడు ఐదుగురే అనుకుంటా
మొత్తం ఐదూగురు అయితే
ఉ
పోదాం పోదాం ఇగ మన ఇద్దరమే
ఏమోయిగ ఎప్పుడో
అయితాది. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అయితాది గా ఫస్ ఫస్ట్ అటు పోవాలి.
తిరుపతా
మ్ అటు పోయి ఫస్ట్ అటే పోవాలి.
మా పిన్ని వాళ్ళకి రెండు నెలల తర్వాతకి పోతారట మరి. పోదాం అనుకుంటాందట.
అవునా మరిపోతాన్నావు నువ్వు కూడా
అ హ్ ఆ
పోతాన్నావా నువ్వు కూడా
నన్ను తీసుకపోకుండా పోలేరు వాళ్ళు
హ్ హి హి ఇరువత్ అంటే గ ఉన్నాలే సే
సరే మరి బాయ్.
బాయ్
మ్